అవునండి
నమస్కారం మేడం
ఓకే అండి మన టాపిక్ వచ్చేసి ఇప్పుడు కుటుంబం గురించి అండి
చెప్పండి మేడం
కుటుంబం మీ కుటుంబంలో ఎంత మంది ఉంటారు
అయిదు గురం మేడమ్
అంటే ఎవరేవరు
ఒక అక్క చెల్లి మమ్మీ డాడీ
ఓకే మీకుడ్ కుటుంబం ఉమ్మడి కుటుంబం ఆ అండి లేకపోతే చిన్న చిన్న కుట్
చిన్న కుటుంబమే మే
ఓకే మా కుటుంబంలో వచ్చేసరికి మాది ఉమ్మడి కుటుంబం అంటే తాత నానమ్మ వాళ్ళు కూడా మాతోనే ఉంటారండి దగ్గర్లోనే
అ
ఆ మా కుటుంబంలో వచ్చేసి తాత నానమ్మ నాన్న అమ్మ అ క్ క్క అన్నయ్య నేను
ఆ
మీరు ఎలాగైతే ఐదుగురో మేము కూడా అలానే కానీ తాత నానమ్మని కలిపి మొత్తం ఏేడుగురు మా కుటుంబం చాలా పెద్దదండి ఉమ్మడి కుటుంబం అందరూ దగ్గర దగ్గరగానే ఉంటారు కానీ ఎవరి జీవితం వాళ్ళు అన్నట్టు ఇప్పుడు జీవిస్తున్నారు కాకపోతే అందరి కుటుంబాలు దగ్గరగా ఉంటాయి ఇల్లులు కానీ మనుషులు కానీ ఇంకొకటి మీకు కుటుంబంలో ఎవరంటే ఎక్కువ ఇష్టమండి
అందరు ఇష్టం మేడం మీవ్వాలంట ఇంకా
అంటే ఎక్కువగా ఇష్టపడేది
మమ్మీ డాడీ
సరేనండి ఉ ఆ
కేవారూంటారు మమ్మి డాడి తప్ప మనకి
అంతే అండి ఎవరికైనా కూడా అమ్మా నాన్న అం టెనే ఎక్కువ ఇస్ ష్టం కాకపోతే కొంతమంది కి ఇప్పుడు ఉన్న జనరేషన్లలో మొగ్గు చూపించట్లేరు కదండి అంటే ఇష్టపడట్లేరు కదా అలా నార్మల్గా మీరు మీకు ఎవరైనా ఎక్కువ ఇష్టం అని చెప్తారేమో అనేసి మీరు ఎక్కువ ఎవరు తో పంచుకుంటారు మీ బాధ కానీ సంతోషం కానీ
కుటుంబం లేదని ఒక ఫ్రెండ్ ఉంది మేడం తనతోనే ఏమున్నా చెప్పుకుంటా ఏమున్నా కూడా ఒకడు
అంటే తనని కూడా మీకు కుటుంబం అనుకున్నారా
అనుకున్నాం మేడం బట్ తన మ్యారేజ్ ఆట ఏ అక్క హ హా అప్పటి నుంచేళ్ళి కాల్ చేస్తలేను ఇగ తను మా కుటుంబం కాకుండా ఏళ్ళిపోయింది
ఓకే
ఉ
పర్లేదండి మీకు ఏదైనా కూడా ఎప్పటి చెప్పండి
మీ కుటుంబంలో మీరు మీకు ఎవరు ఎక్కువ ఇష్టం మీరు
ఇప్పుడు మీరన్నట్టుగానే ఎవరు ఇష్టం అనేది నేను చెప్పలేనండి కుటుంబంలో ఎందుకు అంటే ఎవరికైనా కుటుంబం అ అంటే అందరు సమానమే అంటే నేను మీ మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే కొంతమందికి ఎలా టె ఎవరు ఇష్టం అంటే ఎవరో ఒకరు పేరు చెప్తారు కదా అలా అనేసి అడిగాను నా వరకు వచ్చేస్ సరికి నాకు కుటుంబంలో ప్రత్యేకంగా వీళ్ళంటే ఎక్కువ ఇష్టం అనేది ఏమి ఉండదండి
కుటుంబం ఒకవేళ మీరు కుటుంబం కాకుండా మీ కుటుంబం సభ్యులు లాంటి వాళ్ళు అని ఎవరైనా అనుకున్నారా
అవునండి
ఎంతమంది మేడం
అనుకున్నానండి
ఎవరిని ఎవరిని అడుకున్నారుం మేడం ఎంతమంది అంటే ఫ్రెండ్స్ ఎంతమంది లేకుంటే బయటి వాళ్ళ
అంటే మా ఒక ఫ్రెండ్ అండి
ఉ
ఆ నేను వాళ్ళనే అంటే ఫ్యామిలీ లో ఇంక్లూడ్ చేసే కుటుంబంలోనే అనుకున్నాను
మ్మ్
ఆ ఇంకొకటి కుటుంబంలో మీరు ఎక్ క్కువ ఎవరితో గొడవ పడతారండి
నేను అందరి తోన్ గొడవ పడుతను మేడం
అవునా ఓకే అండి
మ్మ్
నా వరకు వచ్చేసరికి కుటుంబం మీరు కుటుంబం అంటే ఏమని అనుకుంటున్నారు
ఏం లే మేడం కలిసున్నన్ని రోజులు వాళ్ళతోనే ఉండాలి హ్యాపీగా ఉండాలి అంతే మేడం కుటుంబంలో పెద్దగా పెద్దగా చూసుకుంటే ఈ టైమ్ వచ్చేదేముండదు పోయేదేముండదు వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఉంటాయి పోయిన డబ్బులు పోయినట్టే ఉంటాయి డబ్బులు విషయం కాదు కానీ వాళ్ళతోను ఉన్న అన్ని రోజులు ఉంటాలంటే వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి
నా వరకు వచ్చేసరికి కుటుంబం అంటే చాలా ముఖ్యమైనదండి చాలా అంటే చాలా ముఖ్యమైనది కుటుంబం ఏ ఏ మన ఏ సందర్భంలో అయినా కూడా బయట వాళ్ళు కానీ మన చుట్టాలు కానీ ఎవరైనా ఉంటారో లేదో అంటే స్థిరంగా నిలబడి కానీ కుటుంబంలో మాత్రం ఖచ్చితంగా అమ్మా నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు తోడు నిలబడుతారండి తోడు నిలబ పడి ఇంకొకటి ఎలా అంటే కుటుంబం అనేది ఎప్పటికైనా ఏ సిచ్యుయేషన్ లో అంటే ఏ సందర్భంలో అయినా కూడా నిరుత్సాహ పడనివ్వదు ఎలా ఉన్నా కూడా
ధైర్యం ఇస్తారు
ధైర్యం ఇస్తారు ఇంకొకటి ఆ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళని మనం ఎప్పుడైనా కూడా అర్థం చేసుకోవాలి మనకి ఇష్టమైన పని మనం చెయ్యాలనుకున్నా కూడా అది తప్పు అయితే వాళ్ళు తప్ప అని చెప్తారు లేకపోతే చేయమని చెప్తారు మనం అప్పటి మందం ఏంటండి
మనం కుటుంబం వాళ్ళని అర్థం చేసుకోము ఎప్పుడు అర్థం చేసుకుంటాం అంటే వాళ్ళు మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయినా కా లేకుండే దూరమున్ దూరమున్నా కప్పుడు అంటే మనకి వ్యాల్యూ తెలుస్తది
అదే అండి ఎవ్వరికైనా అంతె మనక్ దగ్గర ఉన్నప్పుడే దానీ విలువ అంతా తెలియదు కొంతమందికి తెలుస్తది కొంతమందికి తెలియదు కొంతమందికి ఏంటి అంటే ఎప్పుడైతే దూరం అయిపోతదో అప్పుడు దాని విలు వ అనేది ఎవరికైనా తెలుస్తద్ ది ఇంకొకటీ ఏంటి అంటే చెప్
మి ఫ్యామిలీ లో ఒక మెంబర్ రావాల్ అ ఇప్పుడు మీకు ఒక ఏదో ఒక రోజు మ్యారేజ్ అవుతుంది గదా ఇప్పుడు మీ ఫ్యామిలీలో సెట్ అయ్యామ్ బ్బయే కావాలి ఖచ్చితంగా మీకు మీ ఫ్యామిలీకి అబ్బాయి ఎలా ఉండాలనుకుంటున్నారు
నా వరకొచ్చేసరికి నా వరకోచ్చేస ఓకే అండి మీరు ఓకే అన్నారు అ అయ్యార నా వరకొచ్చేసరిక్ కి నేన్ చెప్పలేను కానండి మా అక్క ఉంది మ అక్కకి ఉంది కాబట్టి మ్యారేజ్
ఉ
నేను మా అక్క పరంగా కుటుంబం అన టాపిక్ కాబట్టి నేన్ ఒకట్ మాత్రం చెప్పగలుగుతునండి ప్పడు ఎ ఏ ఇంట్లొ ఐనా ఏ తల్లిదండ్రులకైనా ఒక అమ్మాయిని ఇంకొక ఇంటికి ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆలోచిం చేే చేస్తరండి ఏ ఆడబిడ్డకైనా కూడా ఏ తల్లిదండ్రులు ఐనా కూడా ఎవ్వరు గుడా తన కూ తురి జీవితం నాశనం చేయాలని ఎవ్వరూ కోరుకోరు
ఒకే మేడం
బాగా ఆలోచించుకొనే ఇస్తారు తర్వాత అంటే పెళ్ళి ఐన తర్వాత పరి ణామాలు ఎలా ఉంటాయనేది తెలీదు కానీ ఒక నమ్మక్ క్కం తెచ్చుకొని మాత్రమే ఏ తల్లిదండ్రులైన తన కూతుర్ని ఇంకొక ఇంటికి అప్ప చెప్తారండి ఇంకొకటి ఈ కుటుంబం అనేది ఇప్పుడు నేనున్నానండి నేను ఇప్పుడు నా కుటుంబంలో వచ్చేసరికి నాకు చాలా పాత్రలు ఉన్నాయి కూతురిగా చెల్లిగా మా చెల్లిలకు నేను అక్కగా ఇలా నాకు చాలా అంటే కోడలిగా
మేడం మీ టాపిక్ మొత్తం వేరే మాట్లాడుతున్నాను నేను ఏం చెప్పానంటే
నాకు అర్థమయిందండి మీరు అన్నది నాకు అర్థమయింది ఇంకొకటి మీ కుటుంబంలో హలో
చెప్పండి మేడం
మీ కుటుంబంలో మీరు ఎక్కువగా అంటే ఆ వివాదాలు జరుగుతా ఉంటాయి కదా
హమ్
ఇప్పుడు కుటుంబం అంటే మీది కాకుండా అంటే మీ మామ వాళ్ళ సైడ్ నుంచి పెద్దమ్మ వాళ్ళ సైడ్ నుంచి వచ్చేసరికి
హమ్
ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారండి
చిన్నమ్మ వాళ్ళు
మీ చిన్నమ్మ వాళ్ళ అండి అంటే మీ అమ్మ తరుపున లేకపోతే నాన్నా వాళ్ళ
ఎక్కడైనా చూడాలి మేడం మీరు క్లా ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి మన డాడీ తరపు నుంచి వెళ్లి మనం నాశనం కావాలని కోరుకుంటారు మన అమ్మ తరపున నుంచి మాత్రమే మనం బాగుపడాలని కోరుకుంటారు మేడం నైన్ టీ పర్సెంట్ ఫ్యామిలీస్ ఇట్లానే ఉంటాయి ఒక్కవేళ ఒక్కసారి మీ ఫ్యామిలీని ఊహించుకొని మీ ఫ్యామిలీ సపోర్ట్ మీ అమ్మ సైడ్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటుందా మీ డాడీ సైడ్ నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంటదా నిజాయితీగా చెప్పండి
ఓకే అండి మీరు అనేది అంటే
అంటే అందరికి అలానే ఉంటది అంటున్నా
ఆ ఓకే అండి పర్లేదు నేనేం అనట్లే దానికి ఈ సరేనండి మీరు మెయిన్గా కుటుంబంలో కుటుంబం కోసం ఏమైనా చేయ్యాలని అను కుంటే మీరు ఖచ్చితంగా తీసుకునే ముఖం ముఖ్యమైన బాధ్యత కానీ లేకపోతే చేయవలసిన ఆ పని కానీ ఏమని అనుకుంటున్నారు
నా వల్ల చాలా మంది డబ్బులు కోల్పోయారు జాబ్ లు కోల్పోయారు మేడం ఇప్పుడు జాబ్
మీ వల్ల చాలా మంది యా
చాలా మంది చాలా అంటే చాలా మంది మా ఫ్యామిలీలో
మీ వల్ల
నా వల్ల అంటే చిన్నప్పుడు నా హెల్త్ బాగాలేకపోవడం వల్ల అంద బ బోమ్మూ అమ్ పోవడం ప్లస్ జాబ్ లు కోలిపోవడం ఇప్పుడు నార్మల్ గా జాబ్ చేయాలంటే డైలీ డ్యూటీకి వెళ్ళాలి కదా మేడం
అవును
నేను ఒక ఫైవ్ ఇయర్స్ కరీంనగర్ లో ఫైవ్ ఇయర్స్ హాస్పిటల్లో ఉన్నాను నేను ఫైవ్ ఇయర్స్ హాస్పిటల్లో ఉన్నాక జాబ్ ఎక్కడ నుంచి ఉంటుంది మేడం
ఓకే మీరెమ్ చేయాలనుకుంటున్నారు
సో అదే ఫుల్ ఫిల్ చేయాల అనుకుంటున్నాం
ఓకే అండి సరేనండి ధన్యవాదాలు